హలో
నమస్కారం అండి మీరు ప్రస్తుతం జాబ్ చేస్తున్నారా లేదంటే ఏమైనా కోర్స్ చేస్తు న్నారా తెలుసుకోవాలను
ఆ.. నేను ప్రజెంట్ జాబ్ సర్చింగ్ లో ఉన్నానండి
అవునా ఏమైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారండి లేటెస్టు
ఆ... అవునండి నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను అన్నీ అంటే ఐటీ ల్లో నాన్ ఐటీ ల్లొ వాయిస్ ప్రోసెస్ కి నాన్ వాయిస్ ప్రాసెస్ కి కొన్ని ఆఫర్ లెటర్లు వస్తున్నాయి గానీ అంటే మనం సాటిస్ఫై అయ్యెలాగ ఉంటేనే కదా జాయిన్ అయ్యేది అందుకు ఇంగా మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను మీరు అండి జాబ్ చేస్తున్నారా
నేను రీసెంట్ గానే ఒక కంపెనీలో జాయిన్ అయ్యానండి నేను కూడా వన్ ఇయర్ నుంచి సర్చ్ చేస్తా ఉన్నాను రీ
మ్ మ్... అంటే జా మంచీ పో అంటే రోలు మంచి పొజిషన్ కావాలంటే ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలండి
నేనైతే పైథాను జావా కోర్సెస్ తీసుకున్నానండి నేను కూడా అదే ప్రిఫర్ చేస్తా ఎప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లాలనుకుంటె పైథాన్ జావా కోర్సెస్ నేర్చు కోవడం వల్ల కొంచెం మనకు బెనిఫిట్ ఉంటుందండి కొంచెం సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకోవ చ్చు సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి మీరు ఏ కోర్స్ అయినా చేశారా రీసెంట్గా
స్టాక్ కోర్స్ కంప్లీట్ అయింది దానిపైనే సర్చ్ చేస్తున్నాను కానీ ఆ మనకు ఐటీ ల్లొనే కావాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా అందుకు నాన్ ఐటీ ల్లొ ఆ.. మనం కొంచెం అంటే మన ఖర్చులకైనా మనం అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు అని ఆ నాన్ ఐటీ కూడా చేసుకుంటున్నాను
మనం కోర్స్ నేర్చుకొని ఉండాలి ఐటీకి అప్లై చేస్తూ ఉండండి అది వస్తే అది జాయిన్ అయిపోవచ్చు కాకపోతే అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి ఆఫర్ లెటర్ రావడం కొంత టైము మళ్ళీ జాయినింగ్ డేటు మళ్ళీ జాయినింగ్ తర్వాత ట్రైనింగ్ ప్రొడక్షన్ కి కొంత టైము నాన్ ఐటీ అయితే కొంచెం బెటరే అవి కూడా గ్రోత్ బావుందండి ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు నాన్ ఐటీ లో చేస్తున్నారు కొంచెం మంచీ శాలరీ ఉంటుంది గ్రోత్ కూడా బావుంటుంది ఏదైనా వస్తే జాయిన్ అయిపోవచ్చ అండి
అవును ప్రజెంట్ జాబ్ మార్కెట్ ఎలా ఉందండి మీకు తెలిసి
అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కష్టంగా ఉందండి కొంచెం రెస్ షన్ అంటే న్నారు కదా జాబ్ు వేకెన్సీస్ తక్కువ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి ఫ్రెషర్స్ క అయి
అవును రౌండ్ లు కూడా చాలా కండక్ట్ చేస్తున్నా రౌండ్ లు కూడా చాలా కండక్ట్ చేస్తున్నారు చాలా మందిని అందులోనే ఫస్ట్ రౌండ్ లో కొందరిని ఫిల్టరు సెకెం రౌండ్ లో కొందరు ఫిల్టర్ చేసి ఆ... ఇంకా బాగా పెర్ఫామ్ చేసే క్యాండేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు
ఎక్కువ ఉండాలి మనం ఎక్కువ కష్టపడి ఉంటాము కొంచెం కొన్ని కొన్ని కొన్నిసార్ టైం బ్యాడ్ వల్ల కొంచెం సెలెక్ట్ అవ్వడం కాకపోవడం జరుగుతుంది సెలెక్ట్ అవ్వడం అంటే లక్ కొంచెం లక్ కూడా ఉండాలి
అవునండి
అందరం కష్టపడే ఉంటాము స్కిల్స్ ఉంటాయి కాకపోతే కొంచెం ఆడ వాళ్ళ ఇంప్రెషన్ బట్టి మనం మా మాట్లాడే స్కిల్స్ బట్టి సెలక్ట్ చేయడం అలా ఉంటు
అవునండి ఆడవాళ్ళు అంటే వాళ్ళూ స్ట్రెస్ లో వస్తారు కదండి వాళ్ళూ వేరు వేర టెం డ్ లో ఉండి కొందరు అప్పుడు కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు
ఆ ఇంటర్వ్యూస్ బట్టి ఉంటుంది మన స్కిల్స్ ఉన్నా కూడా కొన్నిసార్లు సెలెక్ట్ వేరూ
అవును
హ్మ్ రెజ్యూమ్ అంతా బాగా ప్రిపేర్ చేసుకొని ఎక్కువ అప్లై చేస్తూ ఉండాలండి ఇది మామూలుగా జాబ్స్ కి అప్లికేషన్స్ యాప్స్ ఉంటాయి కదా దాంట్లో అప్లై చేస్తూ ఉంటే కొన్ని కాల్స్ వస్తాయి అటెండ్ అవుతూ ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది
మీరు అండి అంటే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఎన్ని రౌండ్స్ అటెండ్ అయ్యారు మీరు
ఆ నేనైతే నాకు నాలుగు రౌండ్లు ఉన్నాయి ఫస్ట్ ది ఎగ్జామ్ ఉం ఉండింటుంది మళ్ళీ రే హెచ్ఆర్ రౌండు మేనేజర్ రౌండు మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేయడం ఒక రౌండ్ ఉంటుంది ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఒక మంత్ కి అలా జాయినింగ్ ఉంటుంది ఒకవేళ మీరు ఆ చెప్పండి
ఆ గవర్నమెంట్ జాబులు కూడా ట్రై చేస్తుంటారు కదా ఎక్కువగా అం టే పక్కన వాళ్ళ సజెసషన్ ఇస్తే ఏ జాబ్లు వెళ్ళడం బెటర్ అని చెప్తారు
వేరే వాళ్ళకి సజెషన్ అంటే ఏదోస్తే అది బెటర్ అండి ఐ కొంచ్ కొంచం ఐటీ వచ్చినా బెటరే నాన్ ఐటీ కూడా సేమ్ గ్రోత్ ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషను ఇంకా గవర్నమెంట్ అంటే కొంచం అది ఎక్కువ కష్టపడాలి ఎక్కువ వెయిట్ చేయాల అంటే టైం అంత తొందర గా రావు కొంచం వన్ ఇయర్ టూ ఇయర్స్ అవి పోస్ట్లు పన్న అప్పుడికి మనం రెడీగా ఉండాలి ఎక్కువ కష్టపడి ఉండాలి వన్ మార్క్ టూ మార్క్స్ లో వెళ్ళిపో తా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు
అవును
అది ఒకవేళ టాలెంట్ బాగా ఉంది వెయిట్ చేస్తాము కష్టపడతామంటే అది బెటరే అండి గవర్నమెంట్ కూడా నేను కొన్ని రోజులు చూసాను అది రాకపోవడం వల్ల నాన్ ఐటి ఇక్కడ ఐటీ సైడ్ వచ్చాను అంతే ఇట్లా ప్రైవేట్ సెక్టర్ సైడ్
అవు అంటే అందరూ ఆ జాబులు చేసుకోవచ్చా లేకపోతే ఏజ్ లిమిట్ ఇట్ల ఏమైనా ఉంటుం
ప్రైవేట్ లో అలా ఏము ఉండదండి ఎవరైనా జాయిన్ అయిపోవచ్చు మీరు ఒకవేళ జాయిన్ అయితానంటే నేను ఉన్నప్పుడు చెప్తాను వచ్చి అటెండ్ అవ్వడం సెలెక్ట్ అయితే జాయిన్ అయిపో పోడం అంత ప్రాసెస్ బానే ఉంటుందండి నేర్చుకోవడం అంతా వాళ్ళే ట్రైనింగ్ అంతా ఉంటుంది అంతవరకు మీరు ఏదైనా పార్ట్ టైమ్ వరక్ అయినా చూసుకుంటా ఉండండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పార్ట్ టైం వర్క్ చేస్తూ మన కొంచం ఖర్చులకి వస్తుంది మళ్ళీ జాయిన్ అయిపోవడం స్కిల్స్ నేర్చుకుంటూ ఉండడం అంతవరకు
అవునండి నేను అలాగే చేస్తున్నాను ఆ ప్రేజెంట్ అయితే ఐటీ జాబ్ అప్లై చేశాను నాన్ ఐటీ లో స చేస్తున్నాను ఇంకా గవర్నమెంట్ జాబులు కూడా నేను ఆ అటెండ్ అయ్యాను కానీ అది సక్సెస్ కాలే పోయింది ఇంగా ఖాళీగా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని జాబ్ సెర్చ్ చేస్తున్నానండి
అంతే అండి మనం ఓపిగా మామలుగా బాధపడకోకుండా ఓ ఓపిగా కాన్సన్ంట్రేట్ గా వెయిట్ చేస్తూ ఉంటే ఏదో రోజు తప్పకుండా వస్తుందండి మన స్కిల్స్ ను రయ్ బాగా నేర్చుకొని ఉండాలి ఇప్పుడు మోస్ట్లీ ఉ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తున్నారు మీకి ఇంటర్వ్యూ లో వెళ్లింటారు గా కదా మీకు కూడా కొన్ని అటెండ్ అయినప్పుడు తెలిసి ఉంటుందంటే ఎలా అడుగుతున్నారు అన్నట్టు
అవునండి నాన్ వాయిసు అలా అయితే టైపింగ్ రౌండు హెచ్ఆర్ రౌండ్ మేనే రౌండు ఇంకా ఏం క్యాట్ రౌండ్ అని చాలా రకాల రౌండ్స్ కండక్ట్ చేస్తున్నారు వాయిస్ కు అదే ప్రాసెస్ ఉంటుంది ఇంకా ఐడిల్ అయితే కోడింగ్ మేనేజర్ హెచ్ఆర్ కమ్యూనికేషన్ రౌండ్ ఇలాన్ని కండక్ట్ చేశా రండీ
ఆ అవునండి ఇది ఏమైనా సెలెక్ట్ అయ్యారా అంటే మీరు లా స్టు రౌండ్ వరకు వచ్చి సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఆఫర్ లెటర్ రాకపోవడం అలా
లేదు అండి అంటే నేను ఒక చిన్న చిన్న కంపెనీలో ఒగ రెండు మూడు ఆఫర్లు వచ్చాయి నాకి కానీ ఈ స మనము స ఆ కంపనీ అని కాకుండా మన శాలరీ కూడా చూసుకుంటాం కదా మనము జాబ్ చెయాల అనుకునేది ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ కోసము అంటే నాకు వచ్చిండే ఆఫర్స్ నా ఖర్చులకి అంటే ఎక్కడన్నా రూము పీజీ లో ఉంటే దానికి రెంట్ పే చేయడానికే సరిపోతుంది ఇంట్లో వాళ్లకి ఇచ్చెక్కి
అవునండి మనకి సరిపోయేంత వస్తే జాయిన్ అయిపోవచ్చు మనకి సరిపోలేదు ఆ సాల్రీ నచ్చడం అంటే మనకు సెట్ అవ్వదున్నప్పుడు మంచి పోస్ట్ కోసం అంటే మంచి ఛాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయడం మంచిదండి ఊర్ కే మనకి చిన్న చిన్న ప్యాకేజెస్ జాబ్స్‌కి జాయిన్ అయిపోవడం మళ్ళీ కష్టం అయితుంది మనక్కూడా
అవునండి
కొంచెం మనకి సరిపోయేట్లా ప్యాకేజ్ ఉన్నప్పుడు జాయిన్ అయిపోతే మనకి స్కిల్స్ పెరిగి తే మళ్ళీ కంపెనీ వేరే షిఫ్ట్ అవ్వడం మనకి మంచిదయితుంది అప్పుడు
అవునవును ఆ ప్రజెంట్ ఎక్కడెక్కడ హైరింగ్ జరుగుతాందో మీరు ఏమైనా అంటే వెబ్సైట్లో సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూ ఉంటారా మీరు జాబ్ చేస్తున్నా కూడా
అంటే నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ రీసెంట్గా కంపెనీ జాయిన్ అయ్యింది కాబట్టి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటాను
హ్మ్
ఇప్పుడు అయితే ఇక్కడే సెటిల్ అయి ఈ జాబ్ చూసుకునేది ఇదైతే మంచి గానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ జాబు ఇది ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వేరే కంపెనీస్కి చూడాలండి మీరు జాయిన్ అయితానంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుకొని మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటే ఏ దైనా ఎక్కడున్నాయి ఏం పోస్ట్ అన్నట్టు
అలాగే
తాను మీకు కొంచెం అంతవరకు ప్రిపేర్ అయితా ఉండండి గవర్నమెంట్ కూడా ఏమన్నా పోస్ట్‌కి అప్లై చేస్త సారా గవర్నమెంట్‌కి రీసెంట్గా మీరు
అవును ఇంగ నేను ఆ అంటే ఆ ఇ కోర్టు జాబ్స్‌కా అప్లై చేశాను
ఓకే ఇంకా ఇవి సచివాలయం జాబ్స్ రీసెంట్ గా ఉన్నాయి అంటున్నారండి అంటే ఇంటర్ చదివిన వాళ్ళ కూడా ఏదో పోస్ట్లు ఉంటాయి
అవును ఇంకా ఇవి పోస్ట్ ఆఫీసు కూడా ఉన్నాయి కానీ నీ మెరిట్ బేస్డ్ అంట టెన్త్ క్లాస్ మెరిట్ బేస్డ్ బట్ నేను టెన్త్ క్లాస్ లో అంత స్కోర్ చేయలేకపోయాను అందుకు నేను ఆ జాబ్‌కి అప్లై చేయలేదు ఇంకా కొన్ని జాబ్లకు అప్లై చేశాను సచివాలయం వాటికి ఇంకా డేట్స్ ఏం రాలేదు ఓవేళ డేట్స్ వస్తే పూయి అటెండ్ అవ్వాలండి
అవునండి ప్రజెంట్ జాబ్ సిచ్యువేషన్ కూడా కష్టంగా ఉంది అందరుూ వెయిట్ చేస్తున్నారు అందరు అప్లై చేస్త అవళ్ళే వచ్చినప్పుడు కాంపిటీషన్ ఎక్కువుంది గవర్నమెంట్‌కి అలానే ఉంది ప్రైవేట్‌కి అలానే ఉందండి ఏది వ వస్తే అది జాయిన్ అయిపోవడమే కొంచెం ప్రిపేర్ అయితా ఉండాలండి
మీరు కీ గవర్నమెంట్‌కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదా అంటే జాబ్ చేస్తున్నారు ప్రజెంట్ బటూ ఫ్యూచర్లో ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా గవరమెంట్
గవర్నమెంట్ అంటే ఇప్పుడు పోస్ట్లు ఉన్నాయి నాకి పెద్దగా అది ఇంట్రెస్ట్ లేదండి గవర్నమెంట్ వస్తుంది స్టార్టింగ్ ట్రై చేశాను చాలా సార్లు మిస్ అవ్వడం అంత ఇంట్రెస్ట్ కోల్పోయాయిను ఇప్పుడు దాని మీద అ వ న కొూ పోతుంది కాబట్టి ఇది ఇంకా ఇక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత ఈ జాబ్స్ వే అలవాటు అయిపోయింది జాబ్స్ కి కొంచెం ప్రైవేట్వి బెటరే గవర్నమెంట్ వస్తే కానీ లైఫ్ బాగుంటుంది ఇంత స్ట్రెస్సు ప్రెజరు ఉండదు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నంత
అవునండి అంటే మీరు చేసే జాబ్ టైమింగ్స్ ఏమన్నా ఉ ఉన్నాయో అంటే లాగిన్ అవస్
ఆ మామూలుగా అందరికి ఉన్నట్టే అండి మామూలుగా అందరుూ సేమ్ టైమింగ్ే కదా అలానే మాకు కూడా పొద్దును నుంచి సాయంత్రం వరకు ఉంటుంది తొమ్మిది గఘంటలు వర మీకు కావాలంటే ఎప్పుడైనా చెప్తానండి తెలిసిన వాళ్ళు మా ఎప్పుడైనా వేరే కంపెనీస్ లో ఉన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆ ప్రిపేర్ అయితా ఉండండి అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూస్ కి మంచిది బ్ తెచ్చుకోవడానికి
అలాగే అండి
అ సరే అండి నేను తెలుసుకోవాల్సింది అడిగాను మీ గురించి ఇన్ఫర్మేషన్ అంటే ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా జాబా అని అంతే అండి
ఓకే అం
కండడి